హ
హలో
హాయ్ అండి
హాయ్ బాగున్నారంండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారంండి
ఓేనే ఉన్నామండి ఇక అ అంటే సాయంత్రం పనులు అయిపోయినాయి
కొంచెం ఇప్పుడు చలబడ్డది కదా అండి
అవును వాతావరణం ఎట్లా ఉంటుందండి వేడి పొగలు కక్కుతుంది
కప్పుతుని ఇప్పుడే కొంచెం చల్లకు గాలి వస్తుంది అయితే బయటక వచ్చి కూర్చుంటే ఊపిరి వచ్చినట్టు ఉంది
అవున అవునండి
ఇంకా వేడండి చె చెట్లు లేవు చెట్లు లేక
అవును అట్లా చెట్ల తోటే కదా మనకు ప్రాణవాయు వచ్చేదంతే తగాాలయినా ఏదైనా కార్ ప్రాణ అస్సలు చిన్న చెట్టున్న అది నరికేసి అక్కడ కొట్టేసి నేను ఇంటికాడ ప్లాస్లాపు లేపుతుండ్ర
లేపుతున్నారు అది ఐదు వేలకు పది వేలకు కిరాయిలకు ఇస్తన్నారు ఆ కిరాయికి ఆశపడి చెట్ మట్టి ప్లేస్ లేకుండా చెట్లు లేకుండా వేసుకుంటున్నారు
అవునవును ముందు వెనకడ కాలంలో చిన్న చిన్నగా కొత్తిమీర గాని మెంతులు గాని పెట్టాలంటే ఇంత స్థలం ఉంచుకునే వాళ్ళు వాారుు ఆ అలు పెప్పుకోవాలి
వెనకట ఇంత పెద్దగా విశాలంగా ప్లేసు చింత చేేట్ లు వేప చెట్టు లు సరదాగా ఆ మధ్యాహ్నం పూట అందరుూ పల్లెటూర్లలా ఆ చింత చెట్ల కింద సోని చింతకాయ కొట్టుకుంటా ఎండాకాలం వచ్చిందంటే చింతకాయ కొట్టుకుంటా మిరపకాయలు తోడ వెళ తీసుకుంటా సరదగా అందరుూ చెట్ల కింద కూర్చుంటే అసలు ఎండ అనేదే ఉండకపోతుండండి మన్న చిన్న పిల్లలప్పుడు
అవును ఇప్పటికైనా పోయినాక మన చిన్న ఇప్పుడు వాళ్ళని చూస్తే చెట్ల కిందనే మంచాలు వాళ్ళయి నైట్ పూట ఇప్పుడు మనం ఏసీలకు కూలర్లకు అలవాటు పడ్డాం మనము వాళ్ళైతే చెట్ల కిందనే
అవునండి
ఆ ఆ చెట్ల వాతావరణంంతో అంటే వాళ్ళు మంచిగా స్టిప్ గా తయారయటట్టు డే వాళ్ళు ఇప్పుడు మనం అది చీల్ వేసుకని ఉంటే బైలర్ కోడి కదా
ఏసీలు కిటికీలు పెట్టుకున్నాడు తలుపులు పెట్టుకున్నాడు ఏసీ ఫుల్ టెంపరేచర్ పెట్టు ట్కుోడు ముఖం మీద శద్దరు కప్పుకొని పడుకున్నాడు ఫ్యాషన్ అయిపోయిందండి లేని రోగాలు తెచ్చుకుంటున్నారు
అవునండి
చెట్ల కింద మేమైతే చిన్నపిల్లలు అప్పుడు చెట్ల కిందనే వాడుకునే వాళ్ళం అండి
ఆ నా చిన్నప్పుడు కూడా అంతే అంతే అండి కట్ల కింద పడుకోవడము బయట ఎక్కడ గాలిస్తే అక్కడ మంచం జరుపుకోవడం ఇంకా అవ ఇక్కడ బాగాలి వస్తుందని ఈ మంచాన్ని అంత ఎ దూరం తీస్త పోడ
అవునండి
హ ఏ సంగతి ఏమన్నా పంండగలకి ఏమన్నా చేస్తుండ్రా ఎట్లా
ఈ ఏం లేదండి ఇప్పుడుటిక
మీ దగ్గర దసరా ఇట్లా జరుపుకుంటారంండి
చాలా బాగా జరుపుకుంటామండి దసరా మా వ్గరా తనేత్ర శివాలయం ఉందండి గుడి మా ఊళ్లో అమ్మవారిని కూర్చో పెడతాము
ఆ
ఉ చాలా బాగా జరుపుకుంటామండి ఆ పది రోజులు
హ
హూ
మా దగ్గర కూడా చాలా బాగా జరుపుకుంటాను దసరా ఎందుకంటే నవరాత్రులు కదా అమ్మవారివి మా దగ్గర చాలా మంది దుర్గామాలలు వేస్తారు అన్నట్టు లేడీస్ వేస్తారు జెంట్స్ వేస్ స్తారు మా మాలలే టే వాళ్ళు ఒక్క పొద్దులు ఉండి సాయంత్రం ఒక పొద్దు చూడడం వాళ్ళు పూజలు చేయడం దసరా మా దగ్గర బ్రహ్మాండంగా జరుగుతుందండి మా దగ్గర
పదకు కొన్ని రోజులు మేము కూడా దీక్షలో ఉంటామండి డీఎస్ఉంటా ము చెప్పులు వేసుకోకుండా ఎర్రకాండ వేసుకుంటాము ఒక పూట భోజనం చేసి స్తాం ఒక పూట పాలు దాగి పడుకుంటాము హుమ్ బతుకమ్మ కూడా మా అమ్మ వారి ముందే గుడిలోనే ఆడుకుంటామండి మేము
హుమ్
ఉమ్ దుర్గాష్టమి రోజు మాత్రము నీలారం ఉంటాము అ
మా నేన్ నేను ఇగా అనర్థ దేవుని గురించి గాని ఇట్లా నేను మాల ఎప్పుడు వయలేదండి ఒ పొద్దు ఉండలేదు కాకపోతే ఇగ ఏజెన్ బట్ టి మనం మన ఏజ్ని బట్టి మన ఒళ్ళు సహకారాన్ని బట్టి వేయడం తప్ప ఇక నాకు అంత ఓపిక లేదు గాని మా ఇంటి పక్ క్కనే అమ్మవారిని నిలిిపోతారు పెద్ద అమ్మవారిని తెస్తారు మంచి డెకరేషన్ మస్తు లక్షలు పెట్టి డెకరేషన్ చేయించి అమ్మవారిని పెడ్ త్త అంతకన్నా ముందు వినాయకుడు పెడ్ తారు అక్కడే తర్వాత ఒక నెల పది హేను రోజు లక్ కి అమ్మవారు వస్తారు కదా మళ్ళీ అప్పుడు అమ్మవారిని నిలుప్ తిప్పుతారు చాలా మంది అక్కనే నైట్ పూట మస్తు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు మా దగ్ దగ్గర రోజు అమ్మవారి పూజలుయినాక ఆటలు ఆడిపిస్తరు
ఊ
కూసోపెడతారు పెద్దవాళ్ళని చాలా అంటే చాలా బాగా జర్
ఊ ముగ్గుల పోటీ పెడతాము అబ్బో అమ్మవారిని మంచిగా రోజు కొక తీరు అలంకణ వేస్త స్తమండి మేము కూడమ్ రోజు జుకు ఏ అవతారము ఆరో
అంటే నైన్ డేస్ అంటే నైన్ డేస్ అంటే నైన్ నా తొమ్మిది తొమ్మిది రోజులు కదా అమ్మవారి అవతారలు ఏ రోజుకు ఆ అవత తారాన్ని మారుస్త
మారుస్తాము ఏ రోజుకు ఆ విధంగా అలంకరణ చేస్త్ తము ఏ రోజు ఆ నైవేద్య ద్యం పెడతము
ఉ
అట్లా తయారు చేస్తామండి
మీ దగ్గర కూడా అంతేనా
ఆ అట్లా చేస్తమండి చాలా బాగా జరుగుతదండి అసలు ఆ ఇంగ అప్ పది రోజు ఆ పదకొండు రోజులు ఎట్లా ఆ చ్ గడిచిపోయినాయో అమ్మవారిని మేమైతే పల్లకి ఊరే ఊరే అంటే నిమజ్జనాని కి మేం పెద్ద బాగు దాకా వెళ్ళి మేమే గోదావరిలో ఆ ఓడిఓస్ దీ మంచిగా అమ్మవారిని తయారు చేసి హారతిచ్చి నిమజ్జనం చేస్తామండి అమ్మవారిని నిమజ్ నమ్మవారిని నిమజ్జనం చేయాలా అంటే మస్త ఏడిపో వస్తదండి చేతులు రావు మాకైతే
కూడా మాకైతే ఇంకా టూ డేస్ ముందు ఉండడి అయ్యో రేపు లేదు ఎల్లుండి అమ్మవారు ఏమి ఉండదు కదా ఈగడలలా స్వల్ప పాటలునా పడవి కదా ఏం ఉండదు కదా అద ఒక రకమైన టెన్షన్ అందమే తినాలనిప తెలుసా టూ డేస్ క మత్తం నుండే మాకైతే ఇ సెవెన్ డేస్ అయి అంట అ్యో అమ్మవారిగా మూడే రోజులు కదా ఇంకా రెండే రోజులులెక్క పెట్టు వ గంటలు రోజులు లక్క పెట్టు
మూ ఐదు రోజులు మంచి ఉంటదండి అమ్మవారు ను ఏడో రోజు వచ్చిందంటే అమ్మవారి ఫేస్ కూడా ఉహ్ వాళిపోయినట్టు అయితది మా దగ్గర అయితే ఎడుమా హా ఎనిమిదో రోజు నుండి ఎడమ కంట్లో నీళ్ళ చొప్పు కోస్తాది అమ్మాకి ఆ
ఆ
ఉహ్ ఆమ్మో మ చాలా రోజు మేముమ్మకి ఆ టెంపుల్ మా శివ శివాలయం గుడి ఉంటదండి గుోనే పెడతాము మా ఇంటి దగ్గరే గుడి ఉంటది రోజు అమ్మవారికి మేము కిల్లి ఇంట్లో తమలపాకులు ఉంటాయి తీసుకెళ్ళి మంచిసోంపుతో మంచి కిల్లి రెడీ కట్టి అమ్మ వారికి కద్ద ముఖం చూయించి కిల్లి పెట్టి రాత్రి కట్టెనేేసి పడుకోబెడుతది తెలరిసరికి ఓకే అమ్మవరి ఏ పేదవులు తమలపాకు తిన్నట్టు రెడ్గా అయితాయిడి పెదవులు ఉహ్ చక్కగా ఏదో ఇట్లా ముద్దాడాల అనిపిస్తాది
అహుహ్ అమ్మవారు అమ్మా ఎంతైనా అమ్మవారు అమ్మవారే అదే మనమ్మననేే తన మీద మనం చాటిలేం ఆ రోజు ఆమెను చూసుకుంటూనే ఉండాలంట పిస్తది ఇంకా మళ్ళీ అమ్మవ ఇక మళ్ళీ అమ్మవారికి ఆహ్ ఈక అమ్మవారి రెండు రోజులు ఉన్నాగానే మా ఇంట్లో ఇక బిడ్డలు అల్లుంళలు మా దగ్గర బాగా ఇక వాళ్ళు రావడము ఇటు అమ్మవారు పోతుద్దన్న టెన్షన్ దసరా అమ్మవారు పోక దసరా ఇదంతా జరుపుకోవడము బాగా బాగా అనిపిస్తుది ఇటు పిల్లలు వచ్చరా అన్నట్టు
సం సంబరం కుంకుమ పూజలు కూడా పెట్టుకుంటామండి మే మధ్యలో ఒక రోజు
ముఉమ్
ఉమ్ పిల్లలం కుంకుమ పూజలు కూడా పెట్డుకుంటాము
ఆ మేమ్ కూడా పెట్టుకుంటు
ఉమ్ శుక్రవారం ఉమ్ శుక్రవారం మంగళవారం చూసుకొని కుంకుమ పూజలు పెట్టుకుంటామండి కుంకుమ పూజలో కూర్చున్న భక్తులకి మహిళలకి భోజనం కూడా ఏర్పాటు చేస్తాము తాంబూలం ఇస్తాము ఉమ్ ఒక రోజు గుమ్మడికాయల పూజ పెడతాము ఒక రోజు ముగ్గుల పోటీ పెడతాము ఒక రోజు పిల్లలకు చేరాట చిన్న చిన్నయి అలాంటివి
ఆ ఉమ్
ఉమ్ ఒక రోజు కోలాటం ఉమ్
డ్యాన్స్ మా దగ్గిర కూడా ఇప్పుడు పిల్లలకి ఈ పలకలు వంచడము వాళ్ళ వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేయించడము చిన్న పిల్లలతోటి పూజ జేస్తాం ఒకరు సపరేట్ వాళ్ళతోటి ఇగ
అవును
వాళ్ళతోటి జేస్తాము మంచి వాళ్ళ వాళ్ళతో పలకలు కొనిస్తాం ము వాళ్ళకి వాళ్ళతోటి అక్కడ శ్రీ తోటి ఇవన్నీ జరుపు కొంటాం ఇగ జరుపుకుంటా మిగ రోజు మా దగ్గర అయితే రోజు అదిై తంబుల ఆట అన్నా లేకుంటే వెరైటీ వెరైటీ ఆట వెడతారు నిమకాయ చెంచా పెద్దళ్లు చిన్నోళ్లు అందరిగా ఇగ ఎంజాయ్ అన్నట్టు అదే ఇప్పుడు రాత్రి ఒక్కటింటి వరకి అదే
అసలు టైమే తెలివదండి మనకి
టైంద దెల్వదు ఏంద దెల్వదు ఇగ
ఊ
ఆ తెల్లారితే మళ్ళీ అయ్యో దేవుడి తొందరు లేవాలి మళ్ళీ ముగ్గులు బెట్టాలి అమ్మవారికి
అదే ఇగ అదేే అదే ఉంటది ఇక మనకి
అదే గదా అదేదాస మా దగ్గర అయితే బ్ర మాండంగా జర
మేము గూడా చాలా బాగా జరుపుకుంటామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఫోన్ జేయండి ఎప్పుడన్నా ఓకే ఓకే